హలో హలో చెక్ చెప్పండి ఊ
మనం కొన్ని కూరగాయ గురించి మాట్లాడదం చెప్పన్
కొన్ని కూరగాయని జప్మంటరా మీకేమన్న ఇష్టమా కూరగాయల గురించి లేదంటే
నాకు తోటకూర్ ఇష్టము
ఉ ఉమ్
తోటకూర అట్ క్యాల్సియం ఉంటాది ఫైబర్ ఉంటాది ప్రొటిన్ ఉంటాది
ఆ
తోట కూర హెల్త్ కి మంచిది పచ్చి తోటకూర తిన్నదు
ఆ
ఎండు తోటకుర తినాలి
మంచిగది తోటకూర కడిగేసుకొని
కడిగేసుకొని మంచిగా ఉడ్కబెట్టుకొని తినాలే పచ్ చేదినద్దు
ఉమ్ ఉడక పెట్టుకొని తినాలగదా ఉమ్ అట్టి తోటకూడా వండుకుంటార టమాటలు కూడా వేసుకుంటార
టమాటా వేసుకోవచ్చు టమాటల్ లేకపోతే అట్టి తోట కూడా అండుకో కూరా ఎంతా మనం తీసుకున్నా కాని తక్కువనే అయితది కదా
అవును
తక్కువ అయితదీ ఉమ్ మళ్ళా అది అందులో కొన్ని టమాట్లు వేసుకుంటే కొంచెం కూర ఉంటది.
కొంచెము ఎక్కువయితది
హుమ్
ఉమ్
మరి వారానికి ఒకసారి కంపల్ సరి దినాలే
అవును
ఊ
ఇంకా పాలకూర పాలకూర తీసుకుంటరా
పాలకూర తీస్ ఉంటా
ఊ
పాలకూరతోని కూర అండుకోవచ్చు
ఊ
బజ్జీలు కూడా ఏసుకోవచ్చు
బజ్జీలేసుకోవచ్చు పనీర్లు కూడా అండుకోవచ్చు కదా
అ పాలకూర పేస్ట్ చేసుకుని పన్నీర్ తోని కూడా అండుకోవచ్చు
ఆ అట్లుంటది చాలా బావుంటాదా కూర
ఊమ్ బావుంటాది ఆ కూర
ఊ
అది కూడా హెల్త్ కి చాలా మంచిది
ఆను ఇంకా బెండకాయ అంటే ఇంకా ఇష్టం కదండి బెండకాయ మంచి బెండకాయ ఫ్రై
అవును ఈ మధ్య బెండకాయ తీ డం అయితలేదు
బెండకాయలు ఇంకా ఫ్రై చేసుకోని మంచిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలేసుకొని ఫ్రై చేసుకో పల్లీలేసు కోవచ్చు అది ఇంకా మంచి బ్రెయిన్ కు మంచిదంటారు కదా బెండకాయ
అవునవును
జ్ఞాపకశక్తి మంచిగుంటాది బెండకాయ తింటే అలాఅంటరు కదా ఫ్రై చేసుకొని కర్రీ అంటే ఇష్టమా, పులుసు అంటే ఇష్టమా మీకు?
బెండకాయ ఫ్రై అంటేనే ఇష్టం.
ఫ్రై అంటేనే ఇష్టమా. అది కూడా ఎక్కువ తినాలె ఎక్కువ తింటే మంచిగా బావుంటది అది కూడా బెండకాయ ఫ్రై. ఇంకా దాని తర్వాత వంకాయ వంకాయలు కూడా మంచిగా నల్ల వంకాయలైనా బావుంటయి, తెల్ల వంకాయలైన బావుంటయి.
ఆ నాకు తెలవక నల్ల వంకాయలు కంటే తెల్ల వంకాయలు మంచిగా ఉంటయి.
ఎట్లా గుత్తివంకాయ వండుకుంటరా, నార్మల్ గా వంకాయ కర్రీ వండుకుంటరా.
నార్మలే
నార్మల్ గానే వండురా.
హ్ యా ఆ నల్ల వంకాయా అయితేనేమో ఆ అతికినయి వాలిపో వాలిపోతది.
ఆహా
తొమ్ముది అయితది ఈ తెల్లవంకాయ అయితే మంచిగుంటది.
మంచిగుంటయా ఇట్లా ఫ్రై లాగా వండుకుంటరా, టమాట వేసుకుంటరా దాంట్లా.
మన ఇష్టం మనకు కూర సరిపోయే దాన్ని బట్టి టమాట వేసుకోవచ్చు.
ఆహా ట టమాట వేసుకోచ్చు, వట్టిగా ఫ్రై ఎస్కోవచ్చు హ్ బావుంటది. అది కూడా ఇగా టమాట టమాట కర్రీ కూడా బావుంటదా. పచ్చడి చేసుకోవచ్చు,
ఉహ్
కర్రీ వండుకోవచ్చు.
ఉహ్
ఇంకా పచ్చడ మన మామూలుగా అన్ని ఎల్లిపాయలు, మిర్చి అన్ని ఇట్లా వేపుకొని ఎండుమిర్చి గాని, పచ్చిమిర్చి గాని పచ్చడి చేసుకోవచ్చు, టమాటా కర్రీ కూడా బానే ఉంటది.
అవును.
సొరకాయ తినరా అండి.
సొరకాయ రేపు వండుకుంటం.
ఉహ్ సొరకాయ బానే ఉంటది. లేత సొరకాయ అయితే మా వెన్నెలాగ ఉంటది ఉడకబెట్టుకుంటే.
సొరకాయ మంచి ఇగా ఆ ఆరోగ్యానికి మంచిది డీటాక్స్ చేస్తది.
ఉహ్
మంచిగా ఆ కొవ్వు కరగదితది.
ఉహ్ పచ్చిమిర్చి వేసు కొని వండుకోవాలే బావుంటాది సోర్కాయ ఊ అది బావుంటాయి కాకరకాయలు కూడా మంచివి కదా ఒంటికి
అవునా కాకరకాయ కూడి కక్స్ మంచిది
ఆ నల్ల కాకరకాయాలా తెల్ల కాకర
ఎక్కువ ఐతే నల్లయి దొరుకుతాయి తెల్లయి ఇంకా మంచిగుంటాయి బోడ కాకర కాయలు ఇంకా మంచిగుంటయ్
ఉమై అబ్బో అవి బాగా రేటు రెండు వందలో మూడు వందలో కేజీ ఉంటాయి అవి ఊ ఒక పావు కేజీ తీసుకుంటేనే అరవై రూపాయలో ఏమో అంటారు వాటిని అది బా చాలా మంచిది హెల్త్ కు మంచి ఫైబర్ ఉంటాది మంచిది అంటారు కదా అది బోడ కాకరకాయ్
పుదినా చట్ని ఎప్పుడన్నా తిన్నారా
ఆ తిన్నాం
ఊ పట్టీలన్నా వండుకోవచ్చు పల్లీలన్నా ఏసుకోవచ్చు ఉమ్ అది కూడా బా చాలా మంచిది హెల్త్ కు
ఆ అవును కొత్తిమీరు ట్రై చేసేసుకొని గ్రైండర్ పట్టేసుకో పచ్చిమిరపకాయ వేసి బావున్ టాయి ఇంకా అల్లా పల్లీలు కూడా వేసుకోవచ్చు
పల్లీలేసుకోవచ్చు టమాటా వేసు కోవచ్చు బాగుంటది అది కూడా ఇంకా ఏం కూరగాయలాంటే ఇష్టం ఇంకా
క్యాబేజ్
హ్మ్ క్యాబేజీ పప్పు పోసుకుంటారా వాటిగానే వండుకుంటారా క్యాబేజీ కూడా
క్యాబేజీ వట్టిగానే వండుకుంటాం
అట్టుగానే ఫ్రై చేసుకుం మంచిగా చిన్న చిన్న కడి వేసి మంచిగా ఇట్లా మంచిగా వండుకోవాలి యాబైజ కుర్లు కూడా పెట్టుకోవచ్చు ఒక రెండు మూడు విజులు వేస్తారు మంచి మంచిగాడ్కు బాగా కొంచెం పెద్దగా ఉంటే కుక్కర్ లో వేసుకోవచ్చు బ అ గోబీ గో పూ క్యాలీఫ్లవర్ కూడా బాగానే ఉంటది కదా
అవును
ఆ ఆ పువ్వు కూడా లేదంటే వటుగా ఫ్రై చేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు బాగుంటది కర మళ్ళ క్యారెట్ బీట్రూట్ తింటారా
ఊ క్యారెట్ మేను క్యారెట్ కూర వండుకుంట బాగుంటది
ఆ
బీట్రూట్ జూస్ చేసుకుంటాం
హ బీట్రూట్ జ్యూస్ చేసుకుంటారు. ఊ క్యారెట్ కర్రీ కూడా బానే ఉంటది హెల్త్ కు మంచిది
ఊ
అదే ముల్లంగి ఎప్పుడన్న తిన్నారా ముల్లంగి
ఆ ముల్లంగి తిన్నాం ఒకసారి
ఊ ముల్లంగి మంచిగా మీద ఆ పొట్టు గీకి కొంచెం ఉప్పు పసుపు వెసి కడిగి వండుకోవాలే అది ఇదో సొరకాయలాగానే ఉంటది అది కూడా ముల్లంగి బాగుంటది పచ్చిబకాలు వేస్తె అంటుకుంట ఇంకేం కురగాయలు ఇష్టం అండి మీకు హలో
ఆ
ఇంకేం కూరగాయలు ఇష్టము మీకు ఇంక ఎక్కువ ఏ ఎ దొరుకుతాయి ఇక్కడ కూరగాయలు మీ ఊర్లో
కూరగాయల కంటే మనకు షాపులు ఆలుగడ్డ దొరుకుతుంది ఆలుగడ్డ ఇష్టం ఓకే
ఊ
ఓకే అండి
థాంక్యూ యు అండి అ ఉమ్